వినిపిస్తుంద వయిస్
ఆ అండి వినిపిస్తుంది
మ్ చెప్పండి తిన్నారా
గా దే ఈవినింగ్ కదా అండి స్నాక్స్ ఎం చేయలేదు చమన్
ఆహా ఎం స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నారు
ఇంకేమీ అనుకోలేదండి
ఓకే
మీర్ ఎం ఎం టైమ్ లో ఎక్కువ ఏం స్నాక్స్ చేస్తారు
నేను ఈవినింగ్ టై లో ఏం తినండి ఎప్పుడు ఒకసారి మ్యాగీ ఆర్ బి లేస్ చిప్స్ కొంకొస్తాన్ తింటా ఈ మధ్య మీర్ ఎటైన్ ఆ కానీ ఈగ అప్పుడప్పుడే తింటాను అట్లా ఎప్పుడో ఒకసారి తినాల అనిపించినప్పుడు మీకు ఫెస్టివల్స్ లో ఎక్కువ ఎ ఫెస్టివల్ అంటే ఇష్టం అండి
కావి
ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు
అంటే మాకుండి ఇది అ
ఉ చెప్పండి
మాకు దివాళికి నోములు ఉంటాయన్నమాట. సరే దివాళి ఇవన్నీ ముందునుంచే ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో. అంటే మేము ఇంటికి సున్నాలు ఎపిద్దాం అ సున్నా మేసా కానుంచి మేము నాన్ వెజ్ తినం అనమాట. నాన్ వెజ్ తినము మరి దివాళి ఫెస్టివల్ అయిపోద్దా అవి ఇంట్లో ఉన్న బట్టలు అన్ని పిండేస్తామండి